హలో నమస్కారం అండి. ఆ బావున్నానండి మీరు బాగున్నారా
బాగున్నమండి.
ఉమ్ తిన్నారా అండి.
ఆ తిన్న తిన్న మీరు తిన్నారా ఏం చేస్తున్నారు మరి
ఏం లేదండి ఇంత ముందుకే మా అన్నయ్య వాళ్ళు గుడికెళ్ళి వస్తే ప్రసాదం అంటే ఇంటి పక్కనా ప్రసాదం ఇచ్చారు తిన్నాను కూర్చున్నాను.
అదే అదే మీ సైడ్ అంటే ఆ తిన్న తిన్న ఇప్పుడు పండుగలు ఒక్కొక్క వైపు ఒక్కొక్క లాగ ఉంటాయి కదా ఆచారాలు, సాంప్రదాయాలు ఆ మీ సైడ్ సాంప్రదాయాలు ఎలా ఉంటాయి అంటే పండగలు టైమ్ లో కానీ ఇంకేదన్నా దాబ చేసుకున్నప్పుడు కానీ ఎట్లుంటది
మా దాంట్లో పండుగలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారండి అంటే మేం మా మేమైతే సం వన్స్ ఆ అడిగిన అన్న ఆ ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు అట లో పక్కన మాట్లాడానండి ఏమనుకోకండి ఆ ఇప్పుడు మాట్లాడుతున్నానండి మా సైడు సంక్రాంతి రోజేమో ముగ్గులు వేసామ సంక్రాంతి పండగకు వేరే వేరే సైడ్ అయితే భోగి రోజు వేస్తారండి ముగ్గులు మళ్ళీ మా సైడు సంక్రాంతి రోజే పండుగ జరుపుకుంటాం అండి ఈగాన్ని ఏదన్నా నాన్ వెజ్ తినడం ఆయినా ఏదన్నా ఉంటే మా సైడ్ సంక్రాంతి రోజే దె కుంటాము తింటాము సరదాగా గడుపుతాము వేరే వేరే సైడ్ అయితే సంక్రాంతి రో రోజు అసలు తినరాటండి ఓన్లీ తీయన్నమే తింటరట ఆ మళ్ళీ భోగి రోజే ముగ్గులు వేస్తారట భోగి రోజే తింటారట కానీ మా సైడలా ఎస్ అంటే భోగి రోజు ఆ ముందుగా భోగి పండ్లు పోస్తామండి చిన్న పిల్లలకు ఓ తర్వాతికిి సంక్రాంతి రోజము ముగ్గులేేసి పండుగ జరుపుకుంటాం మా భోగి రోజు ఏమో అన్ని పాత వస్తువులు అ మాటంటే పని చగా ఉంటది కదా అండి అన్న చలిగాచుకుంటాం టాము మరి సంక్రాంతి రోజు ఏమో పండగ చేసుకు కుంటాను మీ కనుమ రోజు అంతే ఉండద కనుమ రోజు ఇవ్వాలంటే గంగి రెద్దుల వాల్లు వస్తారండి డబ్బులు అడుగతా ఉంటాది ఇంటికొచ్చి పాల వాడుకున ఉంటది మీ ఇంట్లో పిల్లలు మంచిగా చదువుకుంటారు ఓ మంచి ఓ ఆ మన ఇంత లావుంటది మరి ఎవరొచ్చి పోమ్
అది మంచి వాక్యాలు పలుకుతూ ఇ కా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూ ఉంటారు కనుమ
అలాగ జరుపుకుతుంటారు కనుమ రోజు జు ఎక్కువ ఏమి చేయరండి ఎక్కువ మేము పట్టణంలో పట్టణం సైడ్ ఉంటదండి అలా మాకు ఎక్కువ ఏం తెలియదు కానీ ఒకసారి మా పెద్దమ్మా వాళ్ళదా పల్లెటూరు అనమాట వాళ్ళు చాలా బాగా జరుపుకుంటారండి పల్లెటూరులో పండుగలు బాగా హ్యాపీగా జర్పు అక్కడ కలర్లు పెద్ద పెద్ద ముగ్గులు వేశారండి రంగులు అయితే ముగ ముగ్గులు వయడానికే సరిపోతాయి వాళ్ళకు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు పెద్ద పెద్ద రంగులు వేసారు మళ్ళీ అందులో పెండ తొటి పీడ తొ తోటి ఆయి లేషిన గరిక పూస అవన్నీ తీసి తెచ్చి పెడతా ఉంటారండి అక్కడ
ఇంకా మాసైడెలా మాకాడైతే ఫస్ట్ ఉదయాన్నే స్నానం జేయక ముందే యేశేస్తాము.
మీ వాయిస్ లోపల వినిపిస్తుందండి ఆ
భోగి రోజు ఏం జేస్తామంటే ఫస్ట్ ఫస్ట్ ముగ్గులు బెట్టేస్తామండి. ముగ్గులు బెట్టేసిన తర్వాత ఇల్లంతా శుభ్రం జేసుకొని, దేవుళ్ళకి పూజ జేసుకొని, తర్వాత వంట వండుకొని, ఆ రోజు అయితే మాంసాహారం ఏమి ఉండదు శాకాహారమే ఉంటది. తర్వాత పిల్లలకి భోగి పళ్ళు బోస్తాం అన్నారు గదా ఇంగా అలా బోసేసి మళ్ళీ సాయంత్రం ఏదైనా దేవస్థానానికి యెళ్ళి దర్శనం జేసు కొని ఇంటికి వచ్చి మళ్ళీ తిని పడుకుంటాం. మరుసటి రోజు ఏం జేస్తం ప్రతి సంక్రాంతికి ఇగ సేమ్ ఇగ అట్లనే నిన్న ముందు రోజు ఎట్లనో అట్లా ముగ్గులు పె ట్టేసి అంతా క్లీన్ చేసుకుంటాం కానీ ఈ రోజు సంక్రాంతి రోజు మాత్రం మాంసాహారం ఉంటది. ఒక మాంసాహారం తినకముందే గుడికి యెళ్ళేసి వచ్చేస్తాం.
ఉమ్ మా సైడ్ కూడా అలానే ఉంటదండి మా అమ్మ అంటే మటన్ ఉంటది చూడండి మేకను కోస్ చూడండి వాళ్ళ దగ్గర పోగుల లెక్క దీసుకుంటాం నేను
ఆహా అదే అదే
ఉమ్
ఇంకా మా దగ్గర బోనాలు గూడా బాగా జేస్తారండి. ఆ తెచ్చుకుంటాం.
ఇంకా ప్రత్యేకంగా అవునా ఎలా జేసారండి బోనాలు
ఇగ రో ఆ ఫస్ట్ లేషి ఆ అంటే మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో కూడా క్లీన్ చేసుకొని పూజ చేసుకొని ఏం తినకుండా మేము బోనం అయితే చెయ్యము కానీ అమ్మవారికి ఇట్లా సమర్పిస్తాం బియ్యం ఇంకా చీరా ఇంట్లో వాళ్ళు ఎవ్వరం ఏం తినమ్ కొన్ని అమ్మవారి దగ్గరికెళ్ళి ఏదైనా బలి ఇవ్వాలనుకుంటే ఇచ్చేసి అమ్మవారి కి సమర్పించేసి వాళ్ళు ఇచ్చినది పోడు మేకను మళ్ళి ఇంటికి తీసుకొచ్చి అదే వండుకొని తినేస్తామండి. మళ్ళీ నైట్ రాత్రికి పల్లకి అని ఉంటది. ఇంగా అమ్మవారీని ఊరేగిస్ రాత్రి అంతా ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారికి బోనాల్ సమర్పిస్తూనే ఉంటాము.
ఆహా ఉత్తగంటే ఇంట్లో పనులన్నీ చేసుకున్నాక ఇంట్లో పెద్దవాళ్ళు అంటే పురుషులైనా పెద్దవాళ్ళు అంటే వాళ్ళు వేరే దేవత దగ్గరికి యెళ్ళి చీర సారె గాజులు అన్ని తీసుకెళ్తారండి అమ్మవారి కోసం అలానే కోడిని కోసే వాళ్ళు కోడిని మేకని కోసే వాళ్ళు మేకను తీసుకెళ్తారు అమ్మ వారి కాడికి ఫస్ట్ చీరలు పెడతారండి ఒకరు ఇద్దరు ఉంటే ఒకరికో బలి ఇవ్వడానికి యెళ్తరు మళ్ళీ ఇంకొకరు లో అవి తెలియడం అంటే అమ్మవారి కొట్టి చీర అవి భేట్టి దేవర్ దగ్ దేవతకు సమర్పించి మొక్కుకొని వాస్తర తర్వాతకి ఇంటికి వచ్చాక ఆ తీసుకెళ్లిన బలిని వండి ఇగ చేసుకొని తిన్నాక సాయంత్రం అమ్మవారి కోసం అని మళ్ళీ బోనాలు వండుతారండి ఉదయమే అవి సాయంత్రం అందరుూ అంటే ఏ వాడవాళ్ళు ఆ వాడవాళ్ళు డబ్ప్పుల సప్పుల తోటి యపాకుల మండల తోటి తీసుకొని ఆ అమ్మవారికి వచ్చ పూముతారు కదండి వాళ్ళ వాళ్ళు అంటే కథలు అంటే చెప్ తర్వాత ఏది జరుగుతుంది ఏంది అన్నది అన్ని చెప్పుకుంటా నడుచుకుంటూ వెళ్తరండి అక్కడికి వెళ్ళాక మళ్ళీ బోనం సమర్పించి కొద్దిసేపు ఉండి దేవతకు మొక్కి అక్కడ ప్రకృతి వాతావరణం చూసి అన్ని ఏమన్నా అమ్మూస్తాయి కదండి జాతర అంటే అట్లా అక్కడ అమ్మొచ్చే వస్తువులు కొనుక్కుంటా ఉండి ఈ మళ్ళీ ఇంటికి వస్తరా అండి
ఉ
కానీ మా దగ్గర అమ్మవారిని ఏమి ఊరేగించరండి మా దగ్గ గ్గరా
ఉహామ్ మా దగ్గర ఊరేగిస్తారండి అంటే పల్లకిలో కూర్చోబెట్టి ఊరేగిస్తాం అనమాట
మస్త్ అనిపిస్తది కావచ్చండి
ఆ చాలా బాగా చేస్కునేవోరు
అంటే నేను ఎప్పుడు విన్లేదండి ఈ బోనాలకి ఇలా ఊరేగిస్తారని
అంటే ఓన్లీ గుడి చుట్టు
ఆహా ఓన్లీ గుడి చుట్టూ అన
హ్మ్ అంటే పల్లకీలో కూర్చోబెట్టి గుడి చుట్టు ప్రదక్షిణ లాగా చేపిస్తామంతె
సరేమో అని నేను అనుకుంటున్నానండి మీరు రేపిస్తార
ఆ అంటే ఊరే గీయడం అంటే ఇగ ఆ అదే మీరు అలానే అనుకుంటారా అంటే నేనే సరిగ్గా చెప్పలే ఇక నవరాత్రుల టైంలో అంటే ఊరగిస్తాం మేము
ఆ అందరుూ తొమ్మి దసరకె చేస్తారు కదా అండి
ఏదో ఒక రోజు అనుకుంటాం ఆ అవును ఏదో ఒక రోజు పల్లకి వ అనుకొని ఫస్ట్ అమ్మవారికి అభిషేకం చేపిచ్చేసిన తర్వాత అమ్మవారికి చక్కగా అలంకారన చేసి పూజ చేసిన తర్వాత ఎవరైతే అబ్బాయిలు ఉంటారు కదా మాల వేసుకుని మాల వేసుకునే వాళ్ళు వాళ్ళు అమ్మవరి పల్లకిని పట్టుకొని మొత్తం వాడవాడ వాడవాడ తిరిగి అమ్మవారికి నీళ్ళ సాకాని పోస్తాం అనమాట అమ్మవారి పాదల దగ్గర కో పోసి కొబ్బరికాయ కొట్టి ఇంకా పల్లవుకి సేవాలో పాల్గొంటాం
ఆ ప్రసాదన్ని పంచుతారా అండి ఆ రోజు ఉదయాన్నే కాంస్తారా ఆ రోజు ప్రసాదాన్ని ప్రసాదాలు ఏమైనా పంచుతారా అని అంటున్నారు
పల్లకి చివరిరోజా
ఆ
ఆ అమ్మవారికి అభిషేకం చేపిస్తాం కదా ఆ అభిషేకం ప ఆ అభిషేకమే అందరికి ఇచ్చేస్తాం అభిషేకంమే పాలుకైవ అ ఉంటది కదా ఆ మిశ్రమమే అందరికి ఇస్తాం ప్ర అవును కదా ఇంక ఎవరనా ఆ రోజు పూజ చేయించుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ఎవరైనా ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదాలు కూడా అమ అంటే భక్తులకి ఇచ్చేస్తాం
అవునండి అంటే ఇప్పుడు ఇప్పుడు అంద్రఊ వినాయక చవితి చేసుకొని వచ్చి అందరు పంచుతారు అలా ఏమైన్నా చేస్తారా అని అంట ఉన్నానండి నవరాత్రులకు
ఉ ఆ అవును అవును చేస్తాం ఎవరై ఏ రోజు ప్రసాదాలు ఆ రోజు ఉంటాయి ఆ రోజు కొంచెం కొంచెంక్క పక్కన పెట్టేసి అమ్మవారికి మిగతానంటే భక్తులకు ఇచ్చేస్తాము అంటే ఇక కుదిరినంత వరకు భక్తులకే ఇచ్చేస్తాము
ఉ
మళ్ళీ ఆట పాటలు సంబ సందర్భం ఆ అంటే ఇంకా గణేష్ చతుర్థికే చేస్తారు అనుకుంటారు గాని
స ఆ రోజు అం అందరూ అంటే వేరే రకాల ఒక్కొక్క రకాల దుసులు ధరిస్తా ఉంటారం అండి అందరు సరే అండి మరి ఉంటాను ఈసారి నవరాత్రులు వచ్చేప్పుడు మూడు మంది కలుసుకుంటాను ఎలా జరుగుతాయి ఎలా చూస్తార అని మీరు గుర్తుకొస్తారులేండి సరే రే అండి మరి ఉంటూ న